హలో
ఏం చేస్తున్నారండి
ఏముందండి ఏం లేదు ఇప్పుడే కూరండా మీరేం చేస్తున్నారు
మేము ఏం లేదు ఇగల పోద్దుగాలనే బాబు ఫోన్ చేసి ఇంటికి రా అని చెప్పాడు ఇవాళ
ఎందుకు ఉగాది అయిపోయినాక
అంటే చిన్న పని ఉందండి ఇంటికాడ అందుకనేసి అందుకే ఇగ ఉగాది అపుడు హ్మ్ రెడీ అయితున్నాం ఇంగా ఇంటికాడ ఎల్లి తర్వాత వెళ్తాం తినేసి ఆ లేదండి బస్కి వెళ్ళిపోతాం
అవునా టిఫిన్ చేసినారా మరి
చేయలేదు అందుకే మధ్యాహ్నం దాకా ఆగి మధ్యలో తినేసి వేల్దామని చూస్తున్నా
టిఫెన్ ఎందుకు చేయలేదండి మరి
పొద్దుగాలే లేవలేదండి ఈరోజు
మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా జోప్తే ఆయిపోయిండే
మా ఫ్రెండ్ నాకంటే ఇక మోద్దండి ఆమె కూడా లేవలేదు
అవునా
నేను తెచ్చి పేడతే తింటారుమోగాని ఇంకా లేవారు ఇంకా లేస్తే వాళ్ళు మంచిగా లేపుతారు
హ్మ్
వాళ్ళే లేవలేదుగా
అవునా చాలా గంటలు పడుతాద వెళ్ళడానికి అమ్మ వాళ్ళ ఇంటికి
హ్మ్ సాయంత్రం అయితాదండి ఇంకా నిమ్మలంగా అంటే ఎట్లాగో ఎండకాలమే కదా అంటే కొంచెం లేట్ గానే పొద్దుపుడతాది కదా
అవునవును
మళ్ళీ మాకు ఉన్నా ఒక బస్ ఉంటాద అన్నమాట సాయంత్రం ఆ వర్క్ కీ అంతే పడతాది
ఒకటే బస్ ఉంటాద
అంటే ఇక్కడి నుంచి కాద ఇక్కడ నుంచి ఒకటే బస్సు ఉంటద ఆ బస్ కి వెళ్ళాల అంతే ఇక ఆ బస్ మిస్ అయితే కతమే ఇంకా
బస్సు లో చాలా జనం ఉంటున్నారు కదా ఇప్పుడు
చాలా అంటే ఉచిత ప్రయాణం కదా మహిళలకి కొట్టుకుంటున్నారు ఇంకా ఈ రోజు అంటే ఆదివారం కదా ఇంకా హైదరాబాద్ కు వచ్చే వాళ్ళు ఉంటారు గాని పోయే వాళ్ళు ఉండరు కదా
అవునవును సీట్లు దొరకవు కదా
దొరక దొరకపోతే కష్టం ఇంగా నాకైతే సుక్కలు చూస్తా ఇగా
ఇంకా నిల్చొనే వెళ్ళడం ఇకా
అమ్మో నా వల్ల కాదు ఏ బస్సులు దొరికితే అక్క అదే ఎక్కిపోతా ఆ పు అంటే మూ నాలుగు గంటలు పడుతాది ఇగ అప్పటి దాకా నిల్చడం అంటే నా వల్ల కాదు కల్లు తిరిగి అలానే పడిపోద్ది ఇగా
అవున అవును లేండి చిన్నగా వెల్దురులేండి కానీ సాయంత్రం వరకి ఇంటి కెళ్ళే వరకి ఇంటికెళ్ళేలా చూసుకోండి మళ్ళీ నైట్ అయి
మ్మ్ అంటే ఇగ బాపయినా వచ్చి తీసుకెళ్తాడు అనమాట ఒకవేళ బస్ మిస్ అయితే
ఆ
ఇంకా
ఏం చేశారండి మరి ఈ రోజు లేసి
ఏం లేదు నిను వేళ్ళేసరికి పది గట్ల అయిపోయింది అయిపోగానే సర్లే కింది మేము వాటర్ తెచ్చుకొ అంటే నీళ్ళు తాగాకపోతే ఉండలేము అసలు ఎండకాలం ఇక డైరెక్ట్ దిగేసి మంచలు తెచ్చుకొని ఇగ కొసేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అది ఇది చేసేసి కత్తం అయిపోయిందప్పటికే బాప్ ఫోన్ చేసిండు వస్త బిడ్డ వాళ్ళ అనగానే సరే అనికి అది క్ మూసేసింది ఇక ల్యాప్టాప్ ప్పటికే ఇగా అన్ని చదురుకున్నా
ఏంటి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటారా అక్కడే పది పదిహేను రోజులు
అంత లేదు రెండు మూడు రోజులే కాని అంటే ఆ అక్క పాపవి ఇక్కడ మా ఇంకొక అక్క డ్రెస్ కుట్టింద అనమాట అవి తీసుక పోవాలి అందుకే అవన్నీ తీసి ఒక కవర్ లో పెట్టేసి పోయిన సరి పోయినప్పుడు మర్చిపో పోయిన అన్నమాట ఊతేనే పోయినా
మరి లే లగేజ్ ఎక్కువ అంటే బస్సులో అంటున్నారు ఇబ్బంది అవ్వదా
ఇంకా తప్పదు కదా ఎట్లా ఓవాలి ఇంకా ట్రైన్ అయితే ఇంకా సుక్కలిగా
ఇంకా ట్రైన్ అయితే మంచిగా పైన పెట్టుకోవచ్చు లగేజ్ మంచిగా మీరు
ఒకసార్ అంటే రెండు మూడు సార్లు పోయినా నేను ట్రైన్ కె పోవలేదు ఒ రెండు మూడు సార్లు ఓయినగాని రెండు మూ చాలా వాము ఘోరంగా అంటే మేము పోయింది మే అంటే ఎలక్షన్స్ అప్పుడు ఆ పండగలఅప్పుడు అప్పుడు పోయినా నిలబడడానికి కూడా అందులో స్థలం లేదు తెలుసాసలు అమ్మ ఒక్క కాాల మీద ఒంటి కాల మీద నిలబడ్డ రోజులు
అందుకే పండగల ముం దు రిజర్వేషన్ చేయించుకోవాలి మన ముందే
అంటే ట్రైన్ క వెళ్దామని అనుకోలేదు సడన్ గా ఏమైందంటే ఆ రోజు అసలు మేము పోతామని అనుకోలేదు ఆ రోజు సరే రేప్ తెల్లారి ఎలక్షన్స్ కదా అనేసి బాపు రమ్మన్న డిగా అప్పటికప్పుడు రమ్ అంటే ఇంకొక మా ఫ్రెండ్ ఉండే తను జాబ్ చేస్తుండే అనమాట సరే తన కోసం అని ఇగ ఆగినమ్ ఆగితే బస్ కి వెళ్లేటోళ్లం తన కోసం అని ఆగినం బస్ లేదు అక్కడ పోయినా నమ్కా ఓ ఇప్పుడు ఎట్లా పోవాలని మళ్ళీ ట్రైన్ కి అక్కడికి వెళ్ళి ట్రైన్ కి వెళ్ళిపోయినాం అనమాట ఆ రోజయితే ఓ అమ్మ నైట్ పదయింది
బము
ఉమ్
మరి మీరు వేసిన ఓటుకి ఓటు వాళ్ళే నా గెలిచింది వేరే వాళ్ళు గెలిచిండా
గె లిచారు
మరేమైనా అభివృద్ధి చేస్తున్నారా మీ గ్రామంలో
ఆ ఎట్లున్న ఊరు అట్లనే ఉన్నది ఇప్పటి వరకయితే అంటే సర్పంచ్ ఇట్లా చేయాలి కదా అప్పుడు నేను పోయింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి
సెన్సె ఎప్పుడో అంటే
ఆ అప్పట్లా అప్పుడు పోయినా
అవునా అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి వెళ్ళలేదా మీరు
వెళ్ళినాము కానీ ముందె వెళ్ళినామ్ అంతా రష్ ఉండకపోతుండ అప్పుడు వెళ్ళినప్పుడు
ఉ అవును సప్పంచ్ అంటే ఇగ ఏ ఊర్లో జరిగేవి ఆ ఊర్లో ఏ డేస్ లో జరిగేవి అది
ఆ కాబట్టి కి అంత లేదు ఎమ్మెల్యే కాబట్టి అన్ని ఒక రోజు జే కాబట్టికి అమ్మ చాలా కష్టమైత ది
అవునవును
తిన్నారా మరి మీరు
ఆ తిన్నామ్డి
ఎంకా వ్ ఏం కురా
కూర ఆలుగడ్డ టమాటా వేసిన్
అవునా ఉహు మకి ఈరోజ్ చికెన్ కూర అందుకే తిని పోదం మని ఉన్నా
ఎట్లాగో ఇంటికి వెళ్ళినంక నాన్న అదే చేస్తాడు
పర్లేదు అంటే కొంచంమంది ఉన్నాం అన్నమాట హాస్టల్లో మంచిగ వండుతారు.
అవునవును కొంచెంమంది ఉంటే అవునవును మంచిగా చేస్తారు కొంచెం మంది ఉంటేనే
ఉమ్ మళ్ళా బగార రైస్ మంచిగా ఉంటది అనమాట ఎందుకు మిస్ అవ్వాలి మ్
మరి కొంచెం లైట్ గానే తిండండి అసలే జర్నీ చేస్
కొంచంమే వింటా మళ్ళీ పొద్దుగాల కూడా తిన్లేదు కదా కొంచెం ఆకలవుతుంది.
అవునవును అయితరి నార్మల్ గేమ్ స్నాక్స్ లాంటివి లేవా?
అంటే ఏం లేవు బనాన ఒకటే తెచ్చుకున్నాం అయే ఉన్ అంతే ఇంగా ఇప్పటికి నిన్న బయటకి వెళ్ళినం గదా తెచ్చుకున్నాం.
అవునా
నిన్న అది కూడా అమ్మో నిన్ననుయితే ఇంకా టార్చరిగా నాకైతే ప్చ్ అంటే పొద్దుగాల ఒక ఎగ్జామ్ ఉం ఉండే అనమాట ఆ తినకుండా వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే పొద్దుగాల ఐపేంది అంటే జర్నీ అంటే చేసినం గదా ప్రయాణం కాబట్టికి ఇంకా ఆకలి ఎక్కువైతది ఇగ ఎండకు కొంచెం అయితే మధ్యానం ఎగ్జామ్ ఐపేంది మధ్యానం టూ ఇట్లా అయితాంది ఇగ ఇగ నాకు అస్సలు చాతన ఐతలేదు అంటే నిన్న మధ్యానం అట్ల ఏ చేతనయిపోయేసరికి ఉమ్ మళ్ళీ అక్కడ బనానా తీసుకొని అక్కడ తినేసి మళ్ళీ బస్ ఎక్కిన అనమాట. మళ్ళ ఒక్కదానికి అంటే టిఫిన్ సెంటర్లకి వెళ్ళి తినడం అట్లాంటి అలవాట్ లేదు. అట్ల ఉంటే మంచిగా ఉండేది.
అప్పుడప్పుడు ఆకలి ఐతది కాబట్టి
ఆ అట్లా చేసుకోవాలిగా నేన్ గూడా
తప్పదు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఆకలైతే అట్లనే ఉంటారా చెప్పండి.
మది నిన్ననైతే చచ్చిపోయిన ఇక వచ్చి అప్పుడే పడుకున్న ఇక అట్లా చాతన కాలేదు ఇగ మొత్తం బడుకున్నా. సాయంత్రం దాకా ఇక చూసుకోని నైట్ నిద్ర పడ్డట్లేదుది ఇక మధ్యాహ్నం అంకున్నందుకు
అయ్యో మీ కట్లా బ అట్టేదా నాకైతె ఎప్పుడు పంటే అప్పుడే నిద్ర స్
వామును పట్టదు మధ్యాహ్నం ఒకవేళ గంటసేబ్బన్నా కూడా ఇక సాయంత్రం అయితే ఇక ఒకటి తెల్లర గట్ల ఒకటి అయితది ఇగ రెండెయితది మూడుఅయితది ఒక గంట పడుకున్నా కూడా నాకు సాయంత్రం నిద్ర మీద ఎఫెక్ట్ చూపెడుతాది అది
అయ్యో అట్ల అయితే ఎట్లా మట్లా ఇంకా మధ్యానం నిద్ర వస్తే మళ్ళా నైట్ నిద్ర ఇగ రాక్పోతే కష్టమయితది కదా
ఉమ్ అందుకే నేను ఎక్కువ అసలు మధ్యానం నాకు అంటే నేను బీటెక్ వరకు నాకు అ అలవాట్లేదన్నమాట మధ్యానం పడుకోవడం ఇక్కడికి వచ్చి నాక అలవాటు అయింది. సర్ అది కూడా అప్పుడప్పుడే పడుకుంటా అప్పుడప్పుడు పడుకున్నందు కూడా అంత ఎఫెక్ట్ చూపెడతాంది అని ఇగ పడుకోవడమే మానేస్తున్నా కాని ఇక చాతన కానప్పుడు తలకెన్న వచ్చినప్పుడు తప్పదు కద ఇగ అంటే పడుకుం
నార్మల్ గా హెడ్డే అంటే తలనొప్పి లేసినప్పుడు చాయ్ ఇలాంటివి దాగ్తార ఔల్ పర్లే అంటే కొందరు దాగుతరు క తల్నొప్పి లేస్
అమ్మో నేను టాబ్లెట్ కూడా ఏసుకోను.
ఉమ్ హు
అంటే అట్లాంటివి అలవాటు చేసుకోవద్దు అన్నప్పటికీ ఉన్నద అనమాట ప్చ్ ఎందుకు ఇప్పుడే అని అంటే ఫ్యూచర్ లో ఇంకా చాలా ఉంటాయి కదా ప్రాబ్ం అప్పుడు అలవాటు చేసుకుందాంలే ఇప్పటికే నాకు ఈ అన్నొద్దు అని.
మరి నిన్న పరీక్ష ఎలా రాసినారు
ఉ బానే రాసిన్
ఊహూ
ఉహు అలా అయిపోయింది నిన్న రోజంతా ఈ రోజు మళ్ళీ ప్రయాణం మళ్ళీ రెండు రోజుల తర్త మళ్ళీ ప్రయాణం
అ ఇంకా రెండు రోజులు మంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆరామ్సే ఉండొచ్చు
ఉమ్ ఆరాంసిగా మా బా కళ్ళు తెస్తడన్నమాట
ఔ మీకు అలవాటు ఉందా
ఉందన్ మాట
ఏ నా కూడ ఉంది మా నాన్న కూడా ఇస్తడు
అవునా
అప్పటి నుంచి మా నాన్న ఇంకా తీసుకొచ్చేది మాకు
మాగూడా అంతే మాకంటే చెట్టు ఉందన్నమాట చెట్టు లు కతం ఆ క్యాన్ వస్తే క్యాన్ బాటీలు వస్తే బాటిల్లు
వామ్మో కానా
అంటే చెట్టుకలు చాలా అయితది అన్నమాట దాన్ని పంచుకుంటాం. మేం మేం పెద్దనా పెద్దనాన్న వాళ్ళము ఉమ్ దానలల్లో తీసుకొని అంటే అయినా చాలా కల్లు వచ్చేది అనమాట చాన బాటిల్ ఒక పెద్ద బాటిల్ మనది ఉంటది కదా
అవునవును ఆ
మ్ దాని మీద ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చేదినమాట
ఉ మళ్ళ అది తీయకుంటేనే మంచిగ అనిపిస్తది
ఆ కానీ పుల్లగున్న కల నేను వదిలిపెట్టిన్నా పుల్ల గున్న వదిలి పెట్టను క మరి పుల్లగ అట్లా వడ అంటే ఎండాకాలం కొంచెం ఎక్కువ ట కద వేడి
అవునవును
మరీ అంత ఉంటే తాగనుగాని ఒకవేళ మంచిగా ఉంటే అయినా ఎట్లున్నా తాగు ఒక గ్లాస్ అయితే పక్క
హుహు ఇంకేంటి కళ్ళు
హా చా లాగేస్తయిహా
గట్టిగ తాయి మంచిగా పనుకో ఇగా
ఆ ఓ అమ్మా అలు మీరుగా రా తెస ఇక్కడనేము పన్నెండు ఒకటి లేదుదు కదా ఇంటికి పోయితే కళ్ళుతాగి కత్తం ఎనిమెది ఇంటికే పడుకుంటా
స
ఇంటికాడ ఇక్కడే మొత్తం అసలు ఏ పోలికే ఉండదు నా టైమింగ్స్ కి
సరే అండి మరి జాగ్రత్తగా వెళ్ళండి
ఊ సరే అండి బాయ్ బాయ్